అయ్యో ఎందుకు
అది డిస్కనెక్టింగ్ అని బడ్డది అట్లనే కట్ అయిపోయింది అది వైట్ వచ్చింది వాల్ పేపర్ స్క్రీన్ మొత్తం
వస్తది కానీ స్క్రీన్ మీద అది డిస్ప్లే మీద డిస్కనెక్టింగ్ అని ఉంటది అది నొక్కితే అది చూపిస్తది ఎమ్మటే చూయిస్తే మల్ల రికార్డ్ అయిద్ధి
దాన్నే నొక్కుకుంటూ ఆ
అయ్యో ఎంత సేపు మాట్లా ఎంతసేపు మాట్లాన్నో
నేను అదే ఒక్కసారి జూత్తె లాస్ట్ టైమ్ రేటింగ్ అవపడుతంది ఇప్పుడు
అ ఎ టెన్ మినిట్స్ రాంగానే తీసేస్తా
వెళనుగా
అదే పన్నెండు నిమిషాలు మూడు సెకండ్లు అయితే తీసేస్తాంది హలో
హ్మ్
చెప్పు ఇంకేంటి మీరు పండుగలు ఏ విధంగా జరుపు
ఇంత పెది నిమిష దాట్న నిమిషాలు మారి
అవునా
అండే లేదు ఈడ పొద్దుగా ఈడకేషన్ వచ్చినప్పుడు మేము ఒక్కక్కడిక చిపడు వచ్చినము ఈడికే రాంగనే వేరే వాళ్లు ఆ బీహారొళ్ళు డ్రు వాలో ఒక నలుగురు ఐదు మాతోని వాళ్ళేం చేసార్ వాళ్ళు గుడా పడు ఉన్నాన్వే మాదర్ చెట్టుకింద కొచ్చిరు
ఆహా
హలో
ఆ వింటున్నా వింటున్నా
చెట్టుకిందకా ఆ
హలో
అ మా మేమా కుంకర్
వింటాన్న విన్
తీసుకుంటంటే ఆయన ఏం చేసిండు తినేటివి ఏమో అని చెప్పేసి ఒక్కసారి తీసి నోట్లో వేసుకున్నాడు
అయ్యో
ఈ ఇంత ఘోరంగా ఉంది ఏంది అనుకుంటా అట్టనే నములుతాండు ఆటిని ఇంత సేదు ఉన్నాయ్ ఏంది ఎట్ట తింటుర్రు మీరు అది ఇది అనుకుంట కుంకుడుగాయని అట్నే నములుతుండు
ఆహా
నీ అవ్వ తినేటియనే ఎవరు చెప్పిండు అనేసి తినేటి కాదురా అయ్య సచ్చిపో తరా దీనికాని ఎనే ఎమ్మటే ఊంచిపోయి నోరు కడుక్కొని ఉవ్వ ఉవ్వా అని ఉంచుతనే ఉన్నాడు
ఆ ఇంక్ ఉంచల్సిందే ఎప్పుడో పెట్టుకున్నా
ఒక ఇరవై నిమిషాల తర్వాత వచ్చి అన్న ఇవి తిన్న కెళ్ళి నిద్రస్తోందన్న నాకు నాకేమన్నా అయితదా నాకేమన్నా అయితదా అని ఒకటికి రెండుసార్లు అడిగిండు
ఆ
నీ పని అయిపోయింది ఐయి దింటే చచ్చిపోతారు మా ఊల్లో అయితే చావాలని చాలామంది తింటార్రా నీ అయి బాగా అవి అందుకే తిత్తనావు ఎప్పుడు నను తినొచ్చా అ ఏమి తిస్తాను నువ్వు నోట్లు వేసుకున్నావ్ అయిపోయింది ఇంక మా అంటే ఒక గంట సేపు బతుకుతావు తర్వాత చనిపోతావు అనగంనే భయపడ తన్ గదా మాములుగా బయపడతలేడు
చేసాదే
ఏం జేయాలే ఏం జేయాలో చెప్పు హాస్పిటల్ కి పోదాం అది ఇది అనా ఏంగాదులే అది కామన్ అది నెత్తికి పెట్టుకునేది నోట్లో వేసుకుని షేదే ఉంటది ఏం గాదు మేము బొచ్చడు సార్లు తిన్నాం మేము గూడా ఏమ అనిపియ్యదు షేదు ఉంటాయ అనేసి అన్నా ఈవన్నీ తిన్న పడుకుంటే సచ్చిపోతా రేమో అని జెప్పేసి నేను పడుకుంటలేను అంటాండాడు
సా
సు సూప్ సూపరుండే
హ్మ్ హు ఎప్పుడన్నా పోవాలి అక్కడికి చూడాలి గోల్కొండ కోట గిట్లా ఎప్పుడు జూళ్ళే
హ్మ్ హు నేను మొన్న పోయినా గోల్కండ
హ్మ్ పోవాల ఎప్పుడు పోలేదు ఎప్ ప్రణయాలు, హుహు ఇంగా నన్ రమ్మన్నరు కానీ అంటే ఏం పోతావ్ అని అప్పురప్పురు రమ్మంట రగు గట్ కె జర చూల్ల
ఆహ
ఎట్ల తింతది మిమ్మల్ని, చేపల్
అవి, అవి కాన్ఫిడెన్స్ సరే
ఆ ఆ
ఉప్పు నీటివి కాదవి
కా అవునా ఏమో అంటాడు కదా, మీ ముఖానికి ఈట్లెనా ఉండేదన్
నన్నేం అంట్రు
ఎంట్లున్ ఎట్ల ఉన్న కులుగుతాడు.
అవు
ఊహ్మ్, కానీ మెమొరీసిగ ఎంతదిట్టిన
ఉ
ఊమ్, ఏమన్నా సినిమాసు చూస్తారా అండి మీరు సినిమాల్ ఏమన్నా గుర్తున్నయా మాకడ స్టోరీస్ చాలా ఉన్నాయి, చెప్పమంటారా కథలు
చెప్పు ఏదన్నా ఒకటి, ఏ సిన్మా గురించి
సినిమా అంటే సినిమాలు మేము అంత నాకు జ్ఞాపకశక్తి ఉన్నదు కానీ, కథలు అంటే మా బాబు చెప్త కాబట్టి కథలు గుర్తుకుంటాయ్, అవి కూడా ప్రింట్ తీసి పెట్టుకున్నాం స్టార్టింగ్ లో నేర్పిద్దామని
చెప్పు చెప్పు ఏదన్నా ఒకటింట
ఆహ్ ఆ ఏంటంటే అనగనగ ఒక చాకలతనట, అంటే సాకలతను, చా నలొడు, చాకలైన చ కలయన
హు
అంటే ఆయనంట ఒక కుక్కనునొ, గాడిదను పెంచుకుంట అట
ఉహు
అయితే ఆయన, ప్చ్ రోజు గాడిదన్ మీద మన బట్టలు వేసుకోపోతారగ ఊరు ఊరుకు బట్టలు విండి ఏసి వచ్చేదట ఐరన్ చేసి ఏసెచ్చేదట ఇంటి ఇంటికి అయితే ఈ కుక్కరినొ రొండింట్ని పెంచ్ కుంన్నడు కదా, ఇక ఆ గాడిదకు సమానం అదది ఏసుకుపోతాంది కాబట్టి గాడిద కన్నం మెడ్తె అట కు కుక్కకు అన్నం పెట్టపోయేదట సరిగా కుక్కకు అన్నం పెట్టపోయేదట అట్లా పెట్టపోయేసరికి కుక్కకు ఇగా శ్వాసాలు వాటి మీద కోపం వచ్చిం దట ఆ కోపం వోచ్చి ఒక రోజు అతని ఇంట్లకు దొంగ ఒక దొంగ ప్రవేశిస్తారట అంటె ఇంట్లకెళ్తారట వెళ్ళేసరికి ఇంకా మళ్ళ అందరూ అంటరట అంటే కుక్క కుక్క నువ్వు మన యజమాని ఇంట్లకు దొంగ పోతండు నువ్యు చాఅయినా గుడా చెప్పు త లేవు అంటే మొరుగుతలేవు మొరుగుతలేవు ఎందుకు ఏమైంది అని అడు దాట అడుగుతదట గాడిద అడుగుతే నేను మొరుగను నే అసలే మొరగను అనేసి కుక్క అంటదట అయితే ఎందుకు మొరగవు మరి ఏమైంది. అంటే నేను మొరగనని ఏమే కోపంగానే అంటదట అనేసరికి ఏమైంది ఏమైంది. అని అంటే ఆ నీకు అన్నం పెడతండు. కదా నాకు అన్నం పెట్టట్లేడు యజమాని అందుకే ఆయనయి దొంగలు ఏమన్నా తీసుకోనిపోని నాకు సంబంధం లేదు అన్నట్టు కుక్క మొఖమంత మాడ్స్ ఉంటదట వింటున్నరా
హా వింటున్నా వింటున్నా
ఓ షెట్ అట ఊ అనకపోతే మాకు రాదు చెప్పనికి ఇగ
ఆ ఊ అంటేనే ఉన్నా నేను
అవునా అయితిగా మోరగక పోయసరికి ఇగ గాడది ఏం చేస్తది అరె మా యజమాని దొంగలు వాడతరు కదా పాపం ఎవరైతే ఉండాలి గాడిద మోరుగుతదంట మోరిగతే అయన వచ్చి చూస్తాడాటా బయటకి వచ్చేసరికి గాడిద ఒకటే మొత్తుకుంటందట ఇగా మీకేం అంటే ఏమన్న వోచ్చి ఈ గాడిదకు ఇయ్యాల తిన్నది అరుగుతా లేదు. మంచిగా కడుపునిండా తింటంది ఒకటే దాన్నీ గుర్రం అనీ అంటె అనీ పల్ల పల్ల కోడ్ త్రా డా చే యా కొడతాంటే దొంగ వారుపోతరు అంట
హ్ హు
ఇగా అప్పుడు కుక్క నవ్వుతా ఉంటంది ఆట ఎవరి పనులు వాళ్ళు చేయాలి వాళ్ళు చేస్తే ఇట్లనే ఉంటది. నేను చేసి ఉంటే దొంగ నిజంగా వచ్చి ఆ ఇట్లా ఉందువు గాని నువ్వంటే ఇప్పుడు అది దాని బదులు ఓర్రిందిగ ఇగ ఇప్పుడు దాన్నీ కొట్టిర్రు గాదా అందుకే ఎవరు పని వాళ్లే జేయాలే ఒకరి పని ఒకరి పనిలో ఇంకరు తల దూర్చకూడదు అనేసి దాని అర్థం అట
హ్మ్ హు హ్మ్
ఇంకా మీ తెలు చిన్న మామ కథకి బాగా వింట అలాట కదా మీకన్నా తెలుసా పంజె ద
ఇంకా గానే గుర్తు గయి
ఊతుకులేవా అంద దాసయ పర్లా సా చిన్నప్పుడు ఎన్నారా
నాన్నది
అవును చెప్పంయతా
ఇంకేనా చెప్పు కొత్తాయి
ఆహా ఇంకేమన్నా అంతే గుర్తు తెసుుకుంటానుగండి నాకు కూడా గుర్తుకుండవు కదా కొన్ని కొన్ని
క్లి ఆహ
ఆ త అతను
హ నాతేాతర గుర్తచ్చిన ఇప్పు
కష్ట వచ్చినయా మాముూలుగా ఉల్లిగడ్డ కట్ట ఉంటది అట్ట ఒకతనట ఉల్లిగడ్డలు దొంగతనం చేసి పోతడట ఒక అతను ఒక అబ్బాయి ఆయన దొంగతనం చేసిపోతే అతన్ని న్యాయమూర్తి ఇట్లా అందరు చూసి కొడతారట బాగా అంటే న్యాయం న్యాయమూర్తి కాడికి తీసుకొస్తారట తీసుకొస్ స్తే వాలు మన్ మాట్లాడు కదా ఆ మూడు శిక్షలు ఉన్నాయి నీకు ఏ శిక్ష అనుభవిస్తావు నువ్వు ఒకటేమో ఉల్లిగడలు మొత్తం తిన్నాలి రెండోదేమో కొరగా వంద కొరడా దెబ్బల్ తినాలి ఇంకోటేమో ఆ జరిమాన కట్టాలి ఏ తింటం అనే అడుగుతరట ఏ ఏది కావాలన్నాఅడుగుతరట
హు
అయితే అతను అంటున్నాడు కదా ఆ ఏ ఉల్ తినడం మంచిగున్నది కదా ఉల్లిగడ్డలు తింటా అనేసి ఒక్కటి తింట దటా వళ వళ ఏడతార అట అంత కారంమైతే గద ఏడుప్ అట ఏడుత్తంటే మళ్ళీ
హు
అ ఇను కొర కొరనా అబ ని మ వాళ్ళు చేస్తారు దెబ్బలు కొడతారంట కొడుతుంటే వామ్మ వాయు నే నా వళ్ళ కాదు. నేను తినను అని మళ్ళా అంటారు. అనేసరికి మళ్ళీ ఏం చేస్తారు. జరిమానా కడతాం అంటే జరిమానా కడతారట కడతారట ఈక సారోళ్లు నుండి మళ్లు దొంగతనానికి పోఓలేద దొంగతనం చేయలేదట ఇగ
కదిది
అందుకే ఏదైనా ఒకా డెసిషన్ తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. అని దాంట్లోనే సూ అన్నమాట అంటే ఏ దేనికి క్లారిటీ లేకుండా మూడిప్పుడు మూడు మూడు తీర శిక్ష ఇట్ల కాదా అదే ఫస్ట్ చెప్పినది కడ్ మీళ శిక్షణ న్ పో కదా అనేసి ఆ కత్తలోని చూపుఊ అట్లా
సరే మరి
ఆ సరే సరే